హలో
హలో విన్బడుతుందా అండి.
ఆ అయినస్తుందండి. మీకింమ్ భర్తదా ఆ
ఏం చేస్తున్నారన్
ఏమ్ చేయట్ ట్లేదండి. ఇప్పుడే ఇంగ ఏం బ ఇల్లు తినండి.
అవునా ఛాయ్ తాగినారా అండి.
ఇంకా సాగలేదు. తగాలి కొంచెం ఆగి తాదమ్మాని రాని నిమకాయ నీళ్లు తాగి అ ఇప్పుడే
ఆహా
ఆ అవి అయితేనే సా ఇంకా చాయ బోదులు అది అవుతాం
అవును అవును ఎండకాలము అవి తాగడమే చాలా మంచిది కదా అంటే ఇక కొందరికి చాయ్ అలవాటు ఉంటది కదా అందుకు
మీ తాగి రండి
మేము ఇంకా తాగి తాగలేదండి అంటే మా ఆయన వచ్చిన తర్వాత తాగుదామని
అవునా ఇంక్కా నీ ఇంక్కా కాయ కల్పిమంట నిమ్మకాయ జ్యూస్ చదిన హమ్ ఇంకా నిమకాయ నిల్ బేడసా అలా
అంటే నిమ్మకాయ నీళ్ళల్లో ఉప్పు వేస్తారా చక్కర వేస్తారా అండి
ఉప్పేస్ కొ చక్కర చక్కర ఆ పట్ వెెల్ల
పటిక బెల్లం
అధి వేస్తే మంచి అలవా
ఆ ఆ అదే అదే
ఈ చాయ్ అవునండి చాయ్ బాదులు అయ్యే తాగుతాం మేము కూడా ఉదయమే చయ్ తగ్త
అ అవును దాంట్లో చ సబ్జా సీ చూడ వేస్తే మంచిగా ఉంట
ఆయ నైట్ నానబోస్తా ఉదయం తాగుతా అదే వేడి చేస్తాయి ఇంకానీ ఎక్కువ ఒక్క పూటి ఒక పూటీ ఉదయం తెల్లారి దాన్ని తాగుతారు
అంటే ఇప్పుడు ఎండాకాలం వరకేనా లేకపోతే తే నార్మల్గా అన్ని డేస్ ఆగుతారా అండి
ఇంక ఎండాకాలం ఒక్కటే ఇంకా ఉత్తప్పుడు ఏం తాగాలి ఇంకా ఎండాకాలం ఇగ అయ్యే అయ్యే మజా అని ఇంకా అ ఇయే తెచ్చుకొని అయ్యే తాగుతం. ఎక్కువ చాయ్ లు తాగం.
ఆహా
హ్మ్ ఉత్తపుూ తాగుతం ఇంగ అమ్మో ఏం ట వేడి చేస్తుంది అని తాగం
అవునువు అవుని
మీరు
మేము సాయంత్రం ఒక పూటే తాగుతాం చాయ్ అంతే
అవునా మేమం ఉదయమే తా ఇక ఈ టైం లో నిమ్మకాయ నీళ్లు అయి తాగుతం.
ఆ అదే మధ్యాహ్నం నేను కూడా చేస్తాను అది సబ్జా సీడ్సు అని ఇంక నీళ్ళు కలిపి తాగుతం మేము గూడా
మరి మేం ఇంగ ఉదయమే తాగుతం ఒక పూట అయ్యి ఒక పూట ఇయ్యి
అహ
హ్మ్ ఇంకా తిన్నారా ఏం చేశారు
ఏముందండి ఈరోజు పొద్దు న్నుంచి టీవీ చూస్తూనే ఉన్నా
ఆహా కూర ఏం జేసిర్రు
నండి
చార్ చేసిరా మేమా నేను ఉలవ చారు చేసిన అండి.
ఉలవచారు అంటే ఏంటండి
ఉలవలు ఉడకబెట్టి తాలింబెట్టి ఆ రసం నీళ్ళు టమాటాలు ఇగ ఎల్లుగడ్డలు వేస్తాం అన్నీ తాలింప పెట్టటమే
అంటే ఉలువలం
ఉంటాయి కొట్లమీద ఉంటాయి ఉలవలు మనం గారపప్పు సన్నగా నల్ల గింజలుద ఉడకబెట్టుకొని తాలింప వేసుకొని తినొచ్చు పప్పు మిక్సీ కేసి సాంబార్ లాగ స చిక్కగా కొంచం అల్లం పేస్ట్ ూ ఐఎస్ం కబడ్డీ ఓడిబోతున్నాం
ఆ అవునా
ఉ
ఏమో అండి మేమైతే ఇప్పుడు తిన్లేదు వాల్చా అంటే విన్నా పేరు కాని తినలేదు ఎప్పుడు
అల్లు అయ్యే తింటారు ఉలవచారు యా అదే
ఆ గడక కూడా ఏస్
అవును, ఆ గర్క అండేది నేనే కో వాడ అ గద్ద్దలో చాల అప్పుడప్పుడు టమాట చారూ పచ్చి బూసు
కదా అన్ని పులుసుల తోటి తినడమే బెటర్ కదా ప్రైలకంటే
బట్టలు తెచ్చుకున్ర అండి
దేనికి
కొస్తుంది కదా ఎల్లుండి శ్రీరామ ఏదో ఇది
శ్రీరామం శ్రీరామనవమీక
ఆ
శ్రీరామనవమి అంటే నార్మల్గా గుడికే గుడికే పోతాం మేము
కళ్యాణం మీద కూర్చుటం మేము బోయినాళ్ళు ఉంటాయ అండి
అవునా మీరు తెచ్చుకున్నారా అండి బట్టలు
ఆ తెచ్చుకున్నాం నిన్న తెచ్చుకున్నాం అండి
అవునా రేట్లు ఎట్లున్నాయండి మంచిగా ఉన్నాయ అంటే ఆఫర్లు ఏమైనా ఉన్నాయా షాపింగ్ మల్లల్లో
అంటే ఇంగ మా మా రేటును బట్టి ఒక్కటి రెండే గా మేం తెచ్చేది ఇంకా వెయ్యి రూపాయలు కడ్నుంచి ఉంటై ఇంగ మన ఇష్టం ఇంగ ఎట్టతే అట్ట తీసుకుంటాం కాటన్ చీరలు అవి తీసుకుంటాం ఆ అమ్మ అదే డ్రెస్లు ఇంకా అది ఎవ అవి తీసుకుంటాం మ్ ఇంకా
ఏమి సరండి మరి శ్రీరామును మీకేమైనా చేస్తారా మీరూ పులిహోరా ద
ఇకాయ ఏంచెను కొబ్బరికాయ కొడతాం పాకం బెల్లం పాకం చేసి పెడతాం చెనగపప్పు వేసి నాన బెట్ కి మ్ బాయ పెట్టుకుంటాం మ్ పులిహోర బయటటి బోతు దందంద కయ్యాణ హడది పేడతారు వేర దింట ప్రసాదాలు ఇంక మీ ఇంట్లో ఏం చెయ్య భోజనాలు ఉంటాయి గా
కే ఎళ్తారు ఇక పొద్దునే
హ్మ్ అంటే పద పదకొండింటప్పుడు జరుగుతుంది ఈడ కళ్యాణం మా బస్ మా ఇంటి పక్ పక్కన గుడి ఉన్నది పెద్ద గుడి
ఆహా
పెద్ద షాప్ మూడు రోజులు జరుగుతాయి
అవునా
ఆ మా మూడు రోజులు ఆ హ్మ్
అంటే మూడు రోజులంటే ఏమేమి జరుగుతాయి
ఇంకా ఆ రోజు ఏదో ఒక పూజ చేస్తారు మూడో రోజు అన్నదానాలు పెడతరు. ఇంకా అప్పుడు కోలాట్ పలు మేజకు అన్నీ ఉంటాయి ఇకా ఊరేకిం దీపాలు బతు కుం పోతాం చీరలు కట్టుకొని ఎల్లో కలర్ జీవరి
హాహా కోలాటాల ఇస్త
ఆ ఆ ఆ అతి కంపిన నొల్లు పంప పం అసలు మాకు గుడికాడ గుడిసా ఆ పంపిస్తారు మరమే హు
ఈ పండుగకైనా బతుకమ్
ఇంకా మ ఇష్టం ఇంగ పెల్ కునే వాళ్ళని బట్టి ఉంటారు బత్తమ్మకి ఇంకా మనం ఇంగా ఆడ పోయిన వాళ్ళం వేస్తాం ఇంగా పెచ్చయింగా ఎంబలో దానికి ఇంగా మేము బతుకమ్మలు ఎత్తుకొని పోతాం తంగా గుడికాడ అందరం ఆడుతాం
ఆహా మీ దగ్గర బాగా జరుపు తారా బతుకమ్మ
మీకు ఉన్నదబతుకమ్మ
ఆ ఆ బతుకమ్మ మాకుందండి మేం కూడా బాగానే జరుపుకుంటాం మా ఊర్లో
లడ్డు చేసుకుంటాం అన్ని చేసుకొని పెట్టుకుంటాం
అవునా మా ఊల్లో దుర్గమ్మన్ గూడా పేడ్
హు బతుకమ్మ కి దసరా ఇంగమనే అప్పు పెద్ద దసరా మా దసరా అంటే ఇంత పెద్దగా పడుగ
ఆ అవును అంటే మీ మీరు అంటే నాన్ వెజ్ ఏ మన్ మటన్ చికెన్ ఏమైనా వండుకుంటా ఇక్కడ ఆ రోజు దసరా రోజు
మేము తినం అండి బిర్యానీ ఓలీ బిర్యానీ వేసుకుంటాం పన్నీర్ బిర్యానీ చేస్తవ ఇగా అదేతింటమ్ ఇంగా ఆ అట్లా ఉట్లు చేసి కు అంతే ఆ పకోడి లడ్డూ ఆ ఆ మీరు చేసుకుంటారా అండి బిర్యానీ
ఆ అంటే మేము నార్మల్ గా మటన్ చికె కను ఇవన్నీ తింటామండి
చికెన్ ఎట్లా చేస్తారండి
చికెన్ చికెన్ ఫస్ట్ కడుక్కోవాలి మంచిగా కడుక్కున్న తర్వాత అంత నార్మల్గా మనము ఏంటిది నార్మల్ కర్రీస్ వండినట్టే ఇవి కూడా ఉండాలి కానీ కొంచెం సేపు ఎ కోసే ఉడికియలి చికెన్ని
కడాయి లోన కుక్కర్లోనా
ఆ కడయిలోనే వండుత నేను
ఆ ఇంకా
ఇంకా ఏముంది చపాతి చేసుకుంటాం పూరి చేసుకుంటాం మొత్తం ఆ రోజు ఇక దసరా రోజు మా మొత్తము నాన్ వెజ్ అంటే మటన్ చికెన్ ఇవే ఇట్ట వండి పూరి చపాతి అవే తింటాం ఇం మా ఊర్లు రావణాసురుడి దీ కాలుస్తారు అది నైట్ రాత్రి
ఆ మేము పోతాం బయటికి సాయంత్రం పోతాం జమ్మి కాడికి పోతాం పిల్లలుగా ఎ జ కాలు రోడ్డు నిండా వాళ్ళు పిల్లలు ఆడుకుంటుంటారు
ఉమ్ అదే మన్న దగ్ దగర ఇదే కదా బత్
ఉ దసరా బతుకమ్మ ఇంకా బతుకమ్మ రోజే ప ఆది దసరాక అంత ఉండదు
అవునవును బతుకమ్మ అంటే మంచిగా చాలా పువ్వులు మీరు కొనుక్కొచ్చుకు రాండి
పొలం హహ కొ కో ముందురోజు తెచ్చుకొని పెట్టుకుంటాం ఆ మీరు తెచ్చుకోట్లేదండి మీరు తెచ్చుకోరా మాకు అవునా మీ కంటే పల్లేటూరు గా దొరుకుతాయ్ మాకు దొరకవండి ఏడ ఇంకా అన్నీ కొనుక్కోవాలి మేము అన్నీ
హ్మ్ హు అంటే మీరు ఏ అంటే వేరే పల్లె టూర్ కి యెళ్ళరా అండి అక్కడే అయి
ఇంగా కొంచెం ఏవన్నా దొ తెస్తాడు మధ్య మధ్యలో ఏమన్నా గడ్డి పువ్వు అయి దొ టయ్ అయిదెస్తాడు చెట్ల కాడ కడుపులో ఆకు అయి తెచ్చుకుంటాం
అదే అదే పువ్వులకే ఎక్కువై తె కదా అప్పుడు చాలా రేట్స్ పెడతారు
ఫస్ట్ రోజు బాగా పెద్దగా అయితది రెండో రోజు అంత కాదు తొమ్మిదో రోజు పెద్ద ఆ రోజు ఎక్కువ దసరాకి అన్ని రేట్లు ఉంటయ్ ఇంకా రేట్ల అయినా దానికోసం చూడం మెకా బతుకమ్మ నెంబడ హంగ అవును మే బతుకమ్మ ఫస్ట్ నిట్టి అలవాటే
పెద్దదినే కుంటరా అండి బతు
ఆ రెండు పెద్దవి చేస్తాం నాలుగు చేస్తాం
అవునా
ఆ చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ చేస్తాం ఒళ్ళు కొట్టుకుంటాం తొమ్మిది రకాలు నైవేద్యం చేసి దేవుడికాడ పెట్టుకొని తింటారు హ్మ్ ఇంకా
ఏముందండి
ఇంకా చెప్పాలండి ఏము ఏం లేదు ఇంకా
సరే అండి మ రి
ఆ సరే అండి ఆ ఆ ఉంటా